హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం
గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఏం చేస్తున్నారండి ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఇలా సైడ్కే అచ్చాను మేడం కొంచెం సైడ్ పోన ఉన్నాను ఆహా ఇంకా మేడమ్ లంచ్ అయిందా కాలేదు మేడం నాది ఇంకా
అవునా కాలేదండి నాది కూడా కొంచెం పనులు అవుతున్నాయి టమాటా చారు అండి
హమ్ ఊమ్ ఉ మాది చికెన్ చేశానండి ఇయాళ మా ఇన్
ఓకే ఓకే చికెన్ ఊహు మేఊ టమాటా చారు బాయిల్డ్ ఎగ్స్ అండి
అవునా
అవును
ఊహూ టమాటో చారుతోని బాయిల్ ఆ అందరం ఓకే మేడం అందరూ
అవునా ఏం చేస్తుంటారండి డైలీ రొటీన్ గా
సైడ్ కి వెళ్ళడం రావడం మేడం కన్స్ట్రక్షన్స్ అవి చూసుకోవడం
ఓకే ఓకే కన్స్ట్రక్షన్ చేస్తారండి
నా కన్స్ట్రక్షన్ లో నేను అల్ల సూపర్వైజర్ ఉన్నాను
ఓకే సూపర్వైజర్ అంటే మీ కింద టీం ఉంటదా అండి
ఆ మొత్తం నా కింద వర్క్ చేసేటోల్లు ఉంటరు
ఓకే
అయితే నాకింద టైం మొత్తం వాళ్ళు వర్క్ చేసేట్టోలు ఉంటారు వాళ్ళని నేను చూడాలి ఏం నడుస్
ఊహూ అన్నీ డీటెయిల్స్ రెగ్యులర్ గా చె చెక్ చేసుకోవాలి
అవును మేడం
ఎక్కడండి దగ్గరలోనేనా మీది సైటు
మేడం మేడం మా దగ్గర్లోనే మే బీ ఒక నా మా మా ఇంటి నుండి ఒక టొంటీ కిలోమీటర్స్ దూరం లో ఇలా వెళ్ళాలి టొంటీ త
ఓకే ఓకే ఓకే ఊహూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బావుందండి
ఆ తక్కువ అయిపోయింది మేడం మేబీ కే సీ ఆర్ ఉన్నప్పుడే రియలెస్ టేట్ అనేది పెరిగింది మార్కెటింగ్ ఇప్పుడు తక్కువ అయిపోయింది మేడం మములుగా అన్నీ రేట్లు కూడా సరిపోతున్నాయి అనుకున్నారా
ఊ ఏమో అండి చూడాలి రియల్ ఎస్టేట్ అంటేనే చేద్దామని మా వాళ్ళు గూడా అందులోకి దిగారండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కాపోతే అంత రీచ్ లేదని మళ్ళీ బిజినెస్ ఏ పెట్టుకున్నారండి
లేదు మేడం ఫస్ట్ లెక్క అయితే లేదు మొత్తానికి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానుండి మొత్తం పడిపోయింది
అవునంటండి చాలా చాలా తగ్గిపోయినాయి అన్నీ
ఊ
అవును
లేకపోతే ఎక్కువ ఉండే మేం అక్చువల్లీ రియల్ ఎస్టేట్ అనేది కే సీ ఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇవి అన్నీ వేసేటప్పుడు అప్పుడు దాని వ్యాల్యూ అనేది ఎక్కువ ఉండే
అవును అన్నీ రేట్లు కూడా తగ్గిపోయినాయండి ల్యాండ్స్ వి
అవును అవును మేడం ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ తగ్గిపోయాయి
అవునండి
లేవుంటే కే సి ఆర్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా పెరిగి ఉండే అప్పుడు ఎవలు అమ్మిక పోయోటోళ్ళు గుడం ఆల్మోస్ట్ ఉమ్ ఇప్పుడు ఇగ రేట్ లేదు ఏం లేదు కొంతమంది అమ్ముకుంటున్నరు కొంతమంది లేద్ తక్కువైపోయింద్ మొత్తాన్ని
అవునండి చాలా ఇబ్బంది అయితున్నది అసలు. ఇవన్నీ కూడా ఏం చేస్తా చేస్తా అన్నవి కూడా కరెక్టుగా చేయట్లేర్ అండి.
అవును మేడం
అవును ఇబ్బంది అవుతుంది అలా.
చాలా రేట్లు పడిపోయాయి టి కాబట్టి ఎవరు గూడా కొనడం కూడా తక్కువ అయిపోయింది మేడం ఎక్కువ మంది కొనడం గూడా లేదు.
అవును కొనడం లేదు ప్లస్సూ ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేరూ పెట్టినా. వాళ్ళకీ ఇన్కమ్ లేదని మధ్యలోనే. చాలా కన్స్ట్రషన్ కన్స్ట్రక్షన్ ఆపేసారండి ఇక్కడ సైడ్ అయితే.
అ
ఉమ్ ఉమ్
ఇప్పుడు మేడం మీరు ఉన్నారే మీరు లేదు ఓను ఓను హౌస్ ఉన్నది మేడం మాకు.
ఓన్ హౌస్ ఉందా అండి ఓకే ఊహ్ ఓన్ హౌస్ ఉంటే. కొంచెం మాది ఓన్ హౌసే అండి ఓన్ హౌస్ ఉంటే రిలాక్స్ ఉండొచ్ హుమ్మ్ ఓన్ హౌస్ ఉంటే రిలాక్స్ గా ఉండొచ్చు.
ఆ రిలాక్స్డ ఉండొచ్చు అంతా ఉండొచ్చు మీది ఇంకా ఓన్ హౌస్ ఉంటే ఇంకా బెటర్ కదా మేడమ్ సిటీలా. వాట్లా మీరైతే
అవునవునండి టూ ఉన్నాయండి ఒకటేమో రెంట్ పర్పస్ ఇచ్చేశినము అంటే దగ్గర. కాల్ నీ అన్మాట మాది
ఊహు
ఊహు ఇంకొకటేమో కొంచెం ఒకా టూ మినిట్సు. బైక్ పైన అయితే అంతే డిస్టెన్సు. ఇంకొకటి ఉంటది అక్కడా మేము కంబైండ్ ఉంటమండి మా ఫ్యామిలీ మొత్తము.
అవునా
హ్ము
ఊహు
ఇంకా మా దగ్గర మా బంధువులందరు మా చుట్టుపక్కలె ఇక్కడే మా వాళ్ళు. అందరు ఇక్కడే ఎందరు ఏమైనా మనా. మన సైడ్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఉండే వాళ్ళందరూ ఊర్లో ఉంటరు మనా. చెల్లె వాళ్ళు ఆడపడుచువాళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు ఇగా.
ఊహ్
ఇంక అందుకే మాకు తీరదండి ఇంట్లో వస్తూనే ఉంటరు మా చిన్నత్తమ్మ వాళ్ళ పిల్ పిల్లలని మా ఆడపడుచు వాళ్ళు చెల్లెలు వాళ్ళు వస్తూనే ఉంటరు ఎళ్తూనే ఉంటరు హు.
ఊహ్మ్
ఆ ఇల్లు ఎప్పుడు రష్గనే ఉంటది. కుదరదు టైమింగు
ఆహ
హ్ము
యువ వల్లాస్ ఆమె ఉంటది ఇళ్ళు ఖాళీ ఉండది ఉండది వండాలె పెట్టాలె ఉమ్
ఖచ్చితంగ టీలు ఇంకా మా ఇంట్లో ఎక్కువ తాగుతారండి టీలు
నేను కూడ ఎక్కువ తాగుతాన టీ ఒక్కొ టైమ్ ల అన్నం లేకున్న నడుస్త గని టీ కంపల్సరీ కావల్సిందే
అంతేనండి ఇక మా ఇంట్లో కూడ టీలు స్నాక్స్ స్నాక్స్ అంటే ఇక సరే ఊరికె అయితే చెయ్యం గదండి టీలయితే అయితేనే ఉంటాయి తాగుతారు బాగ మా బావకైనా వీళ్ళకైనా అలవాటు వేసిన కానీ అంత తాగిన కూడా మంచిది కాదంటే ఇక వినరు అంతే తాగలి పోయి టీ పోయంట
తాగద్ది మీరు బోన్స్ తర్వాత పెయిన్ లేస్తది అని చెప్తదిఅమే కాని టీ తాగంది అలవాట్లేదు అలవాటు ఉన్న తర్వాత ఇక్కడ మానేస్తాం మనం ఉమ్ మేబి మళ్ళ నైట్ల అన్నం తిన్న తర్వాత ఒకసారి టీ తాగుత మేడం మధ్యాహ్నం ఒకసారి టీ తాగుతా మార్నింగ్ ఒకసారి మేడం ఇక బయట ఇ బయట సైడ్ మీద వెళ్ళినప్పుడు అటు ఇటు అప్పుడు ఇగ వల్ల కొన్ని తాగుతుందంట మేబి ఇంట్లో మూడు బయట ఒక టూ త్రీ
అబ్బో ఇగ ఇంట్లో కూడా ఇంట్లో ఉంటేయి ఎంతే అండిళ్ళ కూడ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అలవాక అయితేడి బాగా ఇ లో ఉంది వర్క్ చేసుకుంటూ కొంచెం జరే టఫన్ తీయగానే తీటీ పోయానుండి ఉంటాది హు ఇంకా అండి.
ఇంకా చెప్పాలి మ్యామ్ మరి ఏమండి ఇప్పుడు టమాటాతో తినేసార తినలేద ఇంకా మీ.
ఇంకా తినలేదండి తినాలి ఇగ ఇప్పుడు తినేసాము ఇగ పిల్లలు తిన్నారు అయిపోయింది టమాట రసం చే. బాయిల్ ఎగ్స్ చేసిన హ్మ్ ఇగ తినాలి. ఊరికి వెళ్ళేది ఉంది అండి ఉంది అని వెళ్ళాలి ఈవినింగ్.
అంటే మొత్తం అంతా రెడీ అయిపోయాల అండి మొత్తం ఊరి
ఆ రెడీ అయ్యాం మండి వెళ్ళడానికి ఈవినింగ్ సిక్స్ ఆ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరుతామండి.
అంటే మే మేడం లగేజ్ తీసుకొని వెళ్తా లేకుంటే ఇక్కడ నుండి రెడీ అయి వెళ్ళిపోతారా మీరు.
లేదు లేదు ఇక్కడ నుండే రెడీ అయి వెళ్ళితాం ఇంకా డైరెక్ట్ ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్. స్టార్ట్ కద సెవెన్ సెవెన్ థర్టీ అంటున్నా కానీ ఫైవ్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరుతాం.
ఆహా
హ్మ్ ఇంకా అక్కడ అటెండ్ చేసుకొని. మ ఇల్లు దగ్గరనే మళ్ళా అక్కడ అత్తమ్మ అక్కడి నుంచి రేపు వచ్చేస్తామండి ఇక్కడికి.
ఆ
అంతే.
ఆహా.
అవునండి. అవునండి. ఆ చెప్పండి ఒకసారి వినపడలేదు
లేదు మేడంమ్ ఇప్పుడు గాజులు. గీజులు అవి ఉంటాయి కదా డ్రెస్ పైన చీర పైన ఉంటాయి కదా మ్యాచింగ్ అన్ని సెటప్ తీసు. మరన్కున్న
ఆ అన్నీ పిల్లలవి, మావి అంతయిపేయిన్దండి ప్యాక్ జేయడం అయిపేన్ది ఏళ్లడం ఒకటున్ది ఇన్గిన్క్క.
ఉ మ్
ఆ ఆ ఇంగ వెళ్ళిన్ తర్వాతిగ అక్కడే ఇగ ఆ టైమ్ని బట్టి ఏమన్నా డ్రెస్ చేంజ్ చేస్కుంటే ఏస్కుంటార్రు, పిల్లలు గిట్లా ఉన్గ్ మేమైతే ఏం లేదండి. ఇంకా మనకోక టూ అండ్ హాఫ్ర్స్, త్రీ అవర్స్ కదండి ఏల్పోతాం.
అదే మేడంమ్ ఇప్పుడు జర్నీ మీరు టూ అవర్, త్రీ అవర్ జర్నీలో మరి కార్లో వెళ్ళినా గనీ. కొచం ఆడపోయి బెటర్ గా రడీ అయితే బెటర్గున్టాయి కదా మేడంమ్.
అవునవును అన్దుకే టైంని బట్టి జూసామండి ఇగ ఏమో చూడలే. కొన్చం ఎర్లి ఇడ్లీ ఎన్త అక్కడికేల్లినమ్క టైమ్ ఉంటదండి, వీళ్లక్ పన్ల వల్ల ఎర్లీగేల్లడం లేదు ఒక. టైంకేళ్లాల్సోస్సున్ది మ్మ్ ఒక ఇప్పుడు
టే కొంచెం ఇక్కన్నున్డి అక్కన్నుండి అక్కడ ఫ్రెష్ అయ్యింది, వేరే ఉంటాది కదా మేడంమ్? ఇప్పుడు ఇక్కడ అంటే మనం. కార్ల తి ఆగుడు దిగుడు చేసుడు ఫ్రెష్షప్ అనేది కొన్చం ఏళ్లిపోతది కదా ఫేస్ పైన
అవునండి ఐతే వీళ్ళకి వర్కుండి ఈ టైమ్ వరకేల్తే మనం అక్కడ మంచిగా రడీ గావచండి ఉంటాది.
మేబీ మేడం సార్కేమ్ నో, నో ప్రాబ్లమ్ బాయిస్కంత నో ప్రాబ్లమ్. ఏదున్న లేడీస్కే కదా మేడం ప్రధాన్యత మొత్తం లేడీస్కే కదా ఎందుకంటే జెంట్స్ మున్న దే మేడం ఒక్సారి అక్కడ పోయిగద అదే డ్రస్కో, షర్ట్ ఎదున్నగనీ ఫేస్ పైన కొన్చెం నీళ్లు. కొట్టేస్తే అయిపోతది ఏదున్నా లేట్తది కదా మనం
అవునండి, అవును అందుకనీ. ఈ యాక్ట్టీగ ఆఫ్టనున్ టైమ్మంటే ఎల్తే, వీల్బడ్తన్డి ఈవినింగ్ టైమ్ లో వీల్పడదు మేం బయిల్దెరేదే. ఫైవ్, సిక్స్ ఓ క్లాకయితే అక్కడికేళ్ళేసర్కి ఎయిట్, ఎయిట్ థర్టీ అలా అవుతది ఇంకా త్రీఏ. టూ అన్డఫ్ హవర్స్ జ జర్నీ గాబట్టి
ఇప్పుడైతే బర్త్డే ఉన్నదా మేడం
ఆ ఉన్దండి బర్త్డే నే ఉహు బ బాబుది ఫస్ట్ బర్త్డేఅండి
ఫస్ట్ బర్త్డే
ఉ మ్ ఆ గ్రాండ్ గానే చేసిన్డ్ర ఆ ఫంక్షన్ హాల్ తీసుకున్నారన్డి అక్కడికేళ్తాం ఇంక
ఆ ఈ వర్షకాలంలో ఫంక్షన్ హాలే బెటర్ మేడం మల్ల ఫంక్షన్ హాల్ లేకుంటే బెటర్ మల్ల ఇన్ టికాడ జేస్న వర్షం వచ్చిన్దంటే ఇక్కడ ఉండేడన్దు డా ఇబ్బన్దైతుంది అచ్చిన చుట్టాలకు, బంధువులకు చాలా ఇబ్బన్దయితున్ది మ్ ఫంక్షనలైతే బెటరున్టయ్. టెన్షనున్డది వండే కాడ కూడా టెన్షన్ ఉన్డది తిన్పిచే కాడ కూడా టెన్షన్టీ వర్షం పడతున్టె మడ తినే కాడ కూడా కొన్ని ఇబ్బంది పడత ఉంటర్
ఇబ్బందున్టది కానీ ఇప్పుడు చిన్, చిన్న ఫంక్షనల్లు చాలా అయినయన్డి బిజినెస్ పరంగా ఒక టూ మెంబర్, త్రీ మెంబర్స్ కల్సి. ఏదైనా చిన్న ఫంక్షనల్ మిడి, మిడిల్ క్లాస్ వాళ్ళకైనగన్ బాగా యూజయిద్దండి ఒకటి బెట్కుంటే. ఎప్పుడు ఉంటూనే ఉన్టది గాన్డి సీజనలే అని గాదు కదా ఆ. అది కొంచెం బాగా మెయిన్టెన్ జేస్కుంటూ ఉండాలి, అబ్జర్వేషన్ బెట్టి చూడాలి. ఫుల్లు క్లిక్ అవుతది మన్చిగ ఏ, ఏరియాలో అయినా గానీ కొంచెం చిన్నగైనా మిడిల్ క్లాస్. ఇవైతేనే ఇంకా బాగా క్లిక్కయితాయండి
కొంచెం మనం రేట్ అనేది తగ్గించుకున్నాం అనుకోండి మేడం ప్రతి ఒళ్ళు మన దగ్గరనేవస్తారు
అవును
ఏందంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్కరు రేట్ ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మనం ఏందంటే మనం రేట్ అనేది తక్కువ తీసుకున్నామ అంటే అందరు మన దగ్గరికె వస్తారు మేడం ఇంకా ఏంటదంటే ఇది ఫంక్షన్ హాల్ అనేది ఏందంటే మేడం ఒకటే సారి ఫస్ట్ సో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టామా ఆ తర లైఫ్ లాంగ్ నడుస్తనే ఉంటది
నడుస్తనే ఉంటది బాగుంటది ఎందుకంటే మిడి
తెచ్చేకాడా అంత ఏమైనా తగ్గినై అని చూస్తే ఇంకా మెటీరిచ్ ఇంకా అనేది తెచ్చుకుంటే ఇంకా బాగుంటది
అవునవును ఓక్
ఒక్ సారే మొత్తం తేవాలన్నట్టుగా లేదు మెల్ల మెల్లగ సామాన్ అన్నీ దిగుతే ఆ ఒక ఇద్దరు ఉన్న పార్ట్నర్షిప్ లో చేసుకోవచ్చు ఆ
అవునండి చూడాలి ఏదో ఒక బిజినెసో తె లేకుంటే పా సైడ్ ఇన్కమ్ అనేది ఉంటేనే రొటేషన్ అయితూ ఉంటేనే బాగుంటందండి
అవును ఈ జనరేషన్ కి కంపల్సరీ కావాల్సి
ఉమ్మ్ అవునండి ఇంక చెప్పండి లంచ్ చేసా అన్నారు కదా మీరు
లేదు లేదు మేడం ఇంకా చేయలేదు సైడ్ పైన ఉన్నాం మ్ వెళ్ళి చేయాల్సిందే
ఎన్ని గంటల వరకు అండి మీరు అక్కడ వరకు ఈ టైం వరకని ఉందా మీ ఇష్టం వచ్చిన టైం లో నేనా
ఇచ్చిన టైమ్ కి వెళ్ళాలె మేబి అక్కడ ఏం నడుస్తుంది ఏం లేదు చూడాలే చూసి
వుహుమ్
కన్స్ట్రక్షన్ ఏం నడుస్తున్నాయి ఏం లేవో చూసి సార్లుంటారు కద సార్ లకు పంపించుడు ఉంటాయి ఫొటోస్
ఓకే అన్నీ పంపించుకుంటూ ఉండాలి ఇంక
ఉమ్మ్ పంపించుకుంటే ఏం నడుస్తుంది ఏం లేదు థ్యాంక్ యూ మేడం చాలా బాగా మాట్లాడారు మీరు కూడా ఈ రోజు
ఓకే అండి థాంక్యూవ్ ఉంటానండి బాయ్
ఉంట బాయ్ మేడం